తల గురు ఆడడం చాలా ఇష్టం
ఇది మంచి విషయం నాకు కూడా వంటల గురించి మాట్లాడడం చాలా ఇష్టం ముఖ్యంగా కొత్త వంటల గురించి తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది
నీకు ఎక్కువగా ఏ రకం భోజనం ఇష్టం ఇంట్లో చేసిన వంటలా లేదా బయట తినే భోజనమా
నాకు ఎక్కువగా ఇంట్లో చేసిన వంటలే ఇష్టం ఇంట్లో చేసిన భోజనం ఆరోగ్యకరంగా ఉంటుంది అలాగే మనకు తెలిసిన పదార్థాలతో చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది
అవును నిజమే ఇంట్లో చేసిన వంటల రుచి ప్రత్యేకంగా ఉంటుంది మీకు ఇష్టమైన వంటకం ఏది
నాకు బిర్యానీ చాలా ఇష్టం ముఖ్యంగా వెజిటేబుల్ బిర్యానీ మరియు చికెన్ బిర్యానీ రెండూ నాకు చాలా ఇష్టం
బిర్యానీ చాలా మంచిది ఇష్టమైన వంటకం కానీ దాన్ని చేయడానికి కొంచెం సమయం పడుతుంది కదా
అవును కొంచెం సమయం పడుతుంది కానీ సరైన విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది బిర్యానీకి మసాలా మరియు బిరి బియ్యం సరిగ్గా కలిస్తే అద్భు అద్భుతంగా ఉంటుంది
మీరు బిర్యానీని ఎప్పుడైనా స్వయంగా చేసి చూశారా
అవును కొన్నిసార్లు ప్రయత్నించాను మొదటిసారి కొంచెం కష్టం అనిపించింది కాని తర్వాత అలవాటు అయ్యింది
అది చాలా బాగుంది వంట చేయడం కూడా ఒక మంచి నైఫ ణ్యం మీరు ఇంకేం వంటలు చేయగలరు
నేను కొన్ని సాధారణ వంటలు చేయగలను ఉదాహరణకు పులిహోర ఉప్మా దోసె కూరలు సాంబార్ వంటివి చేయగలను
ఇది చాలా మంచి విషయం పులిహోర నాకు కూడా చాలా ఇష్టం ముఖ్యంగా పండుగల సమయాలలో పులిహోర చేస్తే చాలా రుచిగా ఉంటుంది
అవును పండుగల సమయంలో ప్రత్యేకమైన వంటలు చేస్తే కుటుంబం మొత్తం కలిసి తింటారు
మీరు వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నారు
నేను చిన్నప్పటి నుంచే ఇంట్లో పెద్దవాళ్ళ వంట చేస్తుంటే చూసు చూస్తూ నేర్చుకున్నాను
అది మంచి పద్ధతి ఇప్పుడైతే యూట్యూబ్ లో లేదా ఇతర వీడియోలు చూ చూసి కూడా వంటలు నేర్చుకుంటున్నారు
అవును నిజమే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ వీడియోలు చూసి కొత్త వంటకాలు నేర్చుకుంటున్నారు
మీకు ఏదైనా ప్రత్యేకమైన వంట చేయడం ఇష్టమా
నాకు దోసె చెయడం చాలా ఇష్టం అది చేయడం కూడా సులభం మరియు చాలా రుచిగా ఉంటుంది
దోస నిజంగా చాలా మంచి వంటకం దానికి చట్నీ లేదా సాంబార్ ఉంటే మరింత రుచిగా ఉంటుంది
అవును ముఖ్యంగా కొబ్బరి చట్నీతో దోశ తింటే చాలా బాగుంటుంది
మీకు బయట తినే భోజనాలు కూడా ఇష్టమా
కొన్నిసార్లు బయట తినడం కూడా బాగానే ఉంటుంది కానీ, ఎక్కువగా ఇంట్లో చేసిన భోజనం ఆరోగ్యకరంగా ఉంటుంది.
అవును నిజమే ఇంట్లో చేసిన భోజనం శుభ్రంగా ఉంట్. టుంది.
అలాగే మనం మనకు నచ్చిన విధంగా. మసాలాలు లేదా పదార్థాలు మార్చుకోవచ్చు.
మీరు ఎప్పుడైనా కొత్త వంటలు ప్రయత్నించి విఫలమయ్యారా?
అవునవును ఒక్కసారి కొత్త వంటకం ప్రయత్నించాను. కానీ మొదటిసారి అంతా బాగా రాలేదు. తర్వాత మళ్ళీ ప్రయత్నించాను
అది సహజం వంటల కూడా అనుభవం చాలా ముఖ్యం
అవును కొంత సమయం తర్వాత మనం చాలా బాగా నేర్చుకుంటాం
మీీకు తీపి వంటలి ఇష్టమా
అవును నాకు తీ కొన్ని తీపి వంటకాలు నాకు చాలా ఇష్టం ఉదాహరణకు లడ్డు లేదా పాయసం
పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది పడుగల సమయాల్లో చాలా మంది పాయసం చేస్తారు
అవును పాయసం తింటే పండుగ లాగా అనిపిస్తుంది
మీరు ప్రతిరోజు వంట చేస్తారా లేక కొన్నిసార్లు చేస్తారా
కొన్నిసార్లు మాత్రమే చేస్తాను కానీ వంట చేయడం నాకు ఆసక్తికరంగా ఉంటుంది
అది చాలా మంచి విషయం వంట చేయడం ఒక మంచి నైపుణ్యం మరియు మంచి హాబీ కూడా
అవును మనం చేసిన వంటను కుటుంబ సభ్యులు మెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది
నిజమే అది చాలా మంచి అనుభూతి
ఈరోజు వంటలా గురించి చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం మనం
అవును నిజమే ఇలా మాట్లాడడం నాకు చాలా బావుంది
ఇప్పుడు మనం రోజువరి భోజనం గురించి మాట్లాడుకుందామా
సరే మళ్ళీ మరొకసారి ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం
మీరు సాధారణంగా ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఏం తింటారు
మేము బ్రేక్ఫాస్ట్ దోశ తింటాం
మేమైతే సాధారణంగా ఆ దోసే ఇడ్లీ లేదా ఉప్మా లాంటివి చాలా ఇష్టంగా తింటాము
సాధారణగా నేను ఉదయం తేలికైన ఆహారం తినడం ఇష్టం సాధారణంగా ఇడ్లీ దోశ లేదా ఉప్మా అలాంటివి తింటాను
అది మంచి అలవాటే ఉదయం తేలికగా తింటే రోజు మొత్తం కూడా బాగా ఉంటుంది
అవును అలాగే ఉదయం వేడి వేడి ఆహారం తింటే చాలా తృప్తిగా ఎలా ఉంటుంది
మీకు ఇడ్లీ ఇష్టమా
అవును ఇడ్లీ నాకు చాలా ఇష్టం ముఖ్యంగా సాంబార్ మరియు కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉ స్తుంది
నిజమే ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా మంది డాక్టర్లు కూడా ఇడ్లి
అవును ఇది తేలికగా జీర్ణం అవుతుంది కాబట్టి చాలా మంచిది
మధ్యాహ్నం భోజనం గురించి చెప్పండి మీరు సాధారణంగా మ మధ్యాహ్నం ఏం తింటారు
మధ్యాహ్నం సాధారణంగా అన్నం పప్పు కూర మరియు కొన్నిసార్లు పెరుగు తింటాను
అది చాలా సంపూర్ణమైన భోజనం అన్నం మరియు పప్పు కలిసి తింటే చాలా రుచిగా ఉంటుంది
అవును అలాగే కూర కూడా తింటే భోజనం మరింత రుచిగా ఉంటుంది
మీకు ఏ కూర ఎక్కువగా ఇష్టం
నాకు ఆలుకూర టమాటా కూూర మరియు ఆకుకూరలు కూడా ఇష్టం
ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది
అవును పెద్దవాళ్ళు ఎప్పుడు ఆకుకూరలు తినమని చెబుతుంటారు
సాయంత్ర సమయంలో మీరేమి తింటారు
సాయంత్రం టీ తో స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది
మీరు ఉదాహరణకు పకోడి లాంటివి ఏమన్నా తింటారా
ఉమ్ తింటాను
అవునుటిటీతో కాల
మీకు తీపి వంటలు ఇష్టమా
ఆ నాకు తీపి వంటలు చాలా ఇష్టం ఉదాహరణకు లడ్డు జిలేబీ పాయసం లాంటివి
అవునా అవును కొన్నిసార్లు తీపి తింటే మనము కూడా చాలా సంతోషంగా ఉంటుంది
మీరెప్పుడైనా కొత్త దేశాల వంటకాలు రుచి చూశారా
కొన్ని రకాల వంటలు రుచి చూశాను కానీ ఎక్కువగా మన దేశం వంటలే నాకు చాలా ఇష్టం
మన దేశంలో కూడా చాలా రకాల వంటలు ఉన్నాయి
అవును ప్రతి ప్రాంతంలో ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి
అందుకే భోజనం గురించి మాట్లాడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది
అవును నిజమే భోజనం మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం
మంచి భోజనం తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అవును చాలా మంచి సంభాషణ జరిగింది.
ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం.
అవును చాలా మంచి సంభాషణ జరిగింది.
సరే, మళ్ళీ తర్వాత ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం.
మీకు, ఇంకేమైనా ఇష్టమేనా?
నాకూ, కూరగాయలు, ఆకుకూరలు. చాలా ఇష్టం.
ఇంకేమి ఇష్టమ అండి మీకు
టమాటా
ఉమ్
మునక్కయా.
హ్మ్
ఇంకా, ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టం.
ఏ ఫ్రూట్స్ అంటే ఇంక ఎక్కువ ఇష్టం?
సపోట కాయలు!
హ్మ్
దానిమ్మకాయలు ఇలా ఇష్టం.
ఓన్లీ సపోటా దానిమ్మలు ఇష్టమా? ఇంకా వేరే ఫ్రూట్స్ ఇష్టం లేదా? అవునా?
ఆ
ఓకే అండి, మరి బాయ్.
ఓకే అండి, బాయ్.